అ హలో నాకు ఇనబడ అట్లే మళ్ళా హలో
ఆ ఇనబడతా అంది. స్వప్నా
నేన్ బోతాఅనేగానీ రెండు సార్లే ఏ నా ఆ
హలో ఏమ్ చేప్ మా
ఇద అక్కా పోత పోట్టి రానా అనా పోదుమ్ పా ఇది మా చాల మా చాలా లేత్తు లే ఆహ్ హలో ఇగో ఏసీ హే నానీ ఏ పొట్టి ఇదో పొండ్రా దా హలో అక్క
ఆ చెప్పు
ఆ పోతాన కొంచెం గిన్నెలు వేసి ఇయ్యి కర్రీ ఈయన ఏప్పుడొత్తడో ఏమోగా ఇంకా రాట్లేడుగా కాంకులు తీసుకొస్తాడో అక్కనే ఉన్నా అన్నాడా పైసలు కట్టడం లేదా అన్నాడు మరి పైసలు తీసుకపోయిండు పైసలు కట్ట డానికి అనీ తీసుకోని పోయిండు ఇక మళ్ల వడ్డీ పెరుగుతదని గదా అని పైసలు ఇస్తా అని పోయిండు అట్లే డాడీ వాళ్ళ కంకులు తీసుకొత్తా అన్నారట మరీ
నిన్న ఫోన్ చేసిండు బాబాయ్ చేసి కంకులు మీరే అత్తలేరు మీయ్యి మీకు పక్కకు పోట్టిన వత్తలేరు బిడ్డ నేనేం చెయ్య ఆ వచ్చి తీసుకపొమ్మని చెప్పినా నాకేమో వీలయితలేదు అని అంటండు
ఆ డాడీ చేసిండా నీకు
ఆ ఈ నీ ఫోనే సిద్దు ఇంటికాడ పెట్టేయ్ ఇ పెట్టుకున్నడు పెద్దమమ్మి ఉన్నదా అంటే ఉన్నదంటే నాకు ఇచ్చిండు ఇగ
మ్మ్ దా నాని ఏయ్
మ్మ్ హ్
పచ్చడా అవునా
షార్వి ఎందుకు ఆడికి
షార్వి చీకటి ఐతంది పో నడువు పొ ఇంటికిపో ఒద్ది ఇగా చీకటయింది రా ఇగో ఎయిట్ ట్వల్ అయితంది ఆ చేస్తా ఇ కాల్ అయిపోయినంకా చేస్తా ఏమో మరి వస్తాన అని అన్నాడు ఇంకా రాట్లేడు మరి మ్మ్ మ్మ్ హ్ ఆ కబడ్డీ ఆడుతాండు
మ్మ్ హ్హ్
ఎప్పుడోత్తండు సిద్దు
వచ్చేసరికి తొమ్మిది అయితంది ఆయన తీసుకొత్తంగా బాగా తీసుకొచ్చినప్పుడు మంచి ఎనిమిది ఎనిమిది నర వరకు ఎనిమిది బావువరకు వచ్చిండు ఇప్పుడు ఆయన కుమ్మరైనా తీసుకొస్తాండు ఓ తొమ్మిదియితంది వాడు వచ్చిందాకట్లనే మేలిక తోటి కుసొవాలె ఆయన హాస్పిటల్కి పోయి ఆయన అయి పోయినంక డ్యూటీ ఆయన వాళ్ళ కాడి పోయి తీసుకని వచ్చేసరికి బస్సు తీసుకుపోయి అలా కూసుండి కుసోపెట్టుకుంటడాటా ఇగ డ్యూటి అయిపోయినంకా తీసు కోస్తాడంట
మ్మ్ హ్
మేమ్ వచ్చేసరికి లేట్ అయితది ప్చ్ వాడు వచ్చిదాంక కుసోవాలి మేలుకతోటి ఉండల్సి వత్తంది వాడు వచ్చి ఏం కూర అంటాడు ఒక అతను తినడు ఏం లేదు అట్లనే పడుకుంటాడు
పో వేసుకోచ్చుకో పో వీడు చెప్పులు వేసుకొచ్చుకోలేదట పొ పో చెప్పులు వేసుకొచ్చుకోపో నీడనే నిలబడ్తా పొ నేను మల్లా రాను పొ ంట హలో
ఆ
చెప్పులు కావాలట ఇడ నిలబడుతా పోరా అంటే వత్తలేడు వీడు
తీస్కుపోదు రారాదురా ఇక్కడే ఉన్నాయిరా తీసుకుపొదువురా
పోయి వేసుకోచ్చుకో పొ పెద్దమమ్మి బయటకు వచ్చింది పో
దా ఇగ ఇక్కడ ఉన్న నేను భయ‌. దా పెద్ద డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు దా.
పో పో పో పోరా.
సారు.
పో పో. ఇక్కడ ను చూస్తానవ్ అగొ పెద్ద మమ్మీ బయటనె ఉందంట పో ఇక్కడనే ఉంట పో రాపో వేసుకొని.
గ్గాయ్ తొందరగా.
పోనానా పో.
కన్నయ్య.
పోరా. పో అంటే పో అడ ఏసుకొచ్చుకో పో. మరి పోదాం పా ఇంటికి పోదాం పా వాడు పోరా అంటే మళ్ళీ ఇదే వస్తాండు.
ఎడ లే ఇ లేవుఉ గదే.
వాని వాని పెద్దోని వేసుకొచ్చిండు.
ఇదే ఎవరలియ్ ఇక్కడన్న ఉన్నాయి పచ్చయ్ ఉన్నాయి.
పోయేసుకోప్పు పో ఉంటాం మై ఫో. సరేలే అక్క మరి. ఉమ్. మళ్లీ నువ్వు చెయ్ మరి నాకు.
ఆ.
సరే పెద్ద మమ్మీరా.